ఉమ్ గుడ్ ఈవెనింగ్
ఆ గుడ్ ఈవనింగ్
వాయిస్ క్లారిటీగా ఉందా బ్రో
ఆ చెప్పండి బ్రో
ఆ ఓకే బ్రో మీరు గేమ్స్ ఆడే వాళ్ళ బ్రో
ఆ అడుతాండే బ్రో పిల్లప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్
అవునా తక్కువ
ఉమ్ తక్కువ బ్రో
హుమ్ ఏ గేమ్స్ ఆడుతుంటిరి చిన్నప్పుడు
చిన్నప్పుడు రన్నింగ్ వెళ్తాంటే రన్నింగ్ ఫోర్ హండ్రెడు ఎయిట్ హండ్రెడు
ఓకే బ్రో స్పోర్ట్స్ కాకుండా ఇట్లా టీమ్ గేమ్స్ ఏమి ఆడేవాళ్ళు కాదా
ఆడుతుంటి బ్రో వాలీబాలు
మ్ మంచిగా ఆడతారా మీరు వాలీబాల్
అంతరాదు మీడియం
ఉమ్ ఇంకేం బ్రో ఇప్పుడూ ఇప్పుడు ఆడుతుంటారా వాలీబాల్
ఆ ఉంటే ఆడతాం బ్రో టైమ్ దొరుకుతే
ఆ ఒకే బ్రో
ఉమ్ మీరు బ్రో
నేనా నాకు క్రికెట్, వాలీబాల్, షటిల్ ఇవి ఆడుతుంట బ్రో
క్రికెట్ ఎవరు క్రికెట్ చాలా ఇష్టం ఎవరొ
ఆ చాలా ఇష్టం బ్రో బాగా ఆడుతుంటాను ఆడే ఆడతాను అలాగే చూస్తాను కూడా బ్రో క్రికెట్
మ్ క్రికెట్ అంటే ఇష్టమా
ఆ అవును బ్రో మీరు బ్రో చుస్తారా క్రికెట్ ఉమ్ అప్పుడప్పుడనా లేకుంటే బాగా చూసుండారా ఇండియా మ్యాచ్లు జరిగినప్పుడు అంతా
మ్ మొత్తం ఆ టీ ట్వంటీ ఓడి టెస్ట్ చూడం తక్కువ బ్రో టీ ట్వంటీ వాడైతే కనుకొస్తం
మొన్న వరల్డ్ కప్ చూసారా బ్రో టీ ట్వంటీ వరల్డ్ కప్
ఆ చూసాను బ్రో ఏంది బ్రో అంత కొట్టారు వాళ్ళు
అవును బ్రో ఇండియా టీం బాగా ఆడింది
టీం బాగాడింది
వామ్ ఓ హో బాగాడ్డంమూలంగా చివరికి వన్ సైడ్ మ్యాచ్ అయ్యింది
హ్
ఉమ్ అన్ మన టీమ్ లో ఎవరు బాగా ఆడారు బ్రో మీకు అంటే ఎవరిన్నింగ్స్ బాగా నచ్చింది
సంజు శాంసనే బ్రో మెయిన్
సంజు శాంసన్
ఎందుకంటె ఎందుకంటే ఇంగ ఛాన్సెస్ పోయిన తర్వాత తర్వాత వచ్చాడు కదా
అదే బ్రో కమ్ బాక్ బాగుందని
ఉమ్ హు కంబ్యాక్ బాగుంది ఎందుకంటే మెయిన్ న్యూజిలాండ్ తోనో టీం న్యూజిలాండ్ ఆ న్యూజిల్యాండ్ తో నే బ్రో ఛాన్సెస్ ఎన్నోచ్చాయో
అవును బ్రో
చాన్సెస్ ఫెయిల్ జీరో జీరో అయ్ అయ్యే టైమ్ వచ్చింది వస్తాడు అవుట్ అవుతాడు తర్వాత అది కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్య ఫస్ట్లో ఇవ్వలేదు తర్వాత ఏదో రిం కు సింగు వాళ్ళ డాడీకి బాగాలేదు కాబట్టి వాళ్ళ ప్లేస్లో వచ్చాడు
ఆ అవును బ్రో
వాళ్ళ ప్లేస్ లో వచ్చి ఇప్పుడు బాగా
వచ్చిన ఛాన్స్ ని బాగా యూస్ చేసుకున్నారంటారు
ఆ బాగా యూస్ చేసుకున్నాడు
ఇంకా బ్రో బౌలింగ్ బ్రో ఎవరి బౌలింగ్ బాగా నచ్చింది
బౌలింగ్ బుమ్రానే బ్రో ఇంగేవరు బుమ్రా లేకుంటే మనకి ఇండియా చాలా కష్టం
బుమ్రా బాగా ఏశాడు కానీ నాకైతే ఎందుకో అక్షర్ పటేల్ అక్కడ వికెట్లు తీయడం వల్ల మంచి జరిగింది నాకైతే అలా అనిపి చింది బ్రో అవును బ్రో అంటే బుమ్రా తక్కువ అని కాదు ఆ టైమ్ లో అంటే ముందు మ్యాచ్ల అంతా అక్షరపటేల్ కి ఇవ్వలేదు కదా పవర్ ప్లే లో బౌలింగ్ ఆ మ్యాచ్ లో ఇచ్చినా కూడా అతను ఒత్తిడికి గురౌకోకుండా మంచిగా వికెట్లు తీసి వీనికి మంచిగా హెల్ప్ చేసినాడు బ్రో
ఉహు సెమీఫైనల్ అయితే బుమ్రా నే బ్రో ఫైన్ ఫైనల్ అయితే కాదు సె సెమీఫైనల్ అయితే బుమ్రానే బ్రో మెయిన్
ఆ అవును బ్రో
సిక్స్టీ న్త్ వంద ఓవర్ ఐతే వికెట్ పడబోంటే మ్యాచ్ మందిగాదు
అవును అవును ఒక హాఫ్నహౌర్ సిక్స్ రన్స్ అందరూ పయనిస్తుంట అతను తక్కువ ఇచ్చాడు
ఆ బ్రో అందరికీ ఫిఫ్టీన్ ప్లస్ కొడతాంటే
ఆవును
కుంరా ఒకరికి సెవెన్ ఎ సెవెన్ ఆర్ ఎయిట్
అహ్ ఉంక ఇంకా నాకైతే బ్యాటింగ్తో సంజీ తో పాటు ఇంకా శివం దువే ప్రీతి మ్య చి బాగ ఆడారు అనిపించింది బ్రో
శివముదొ బాగాడాడు బ్రో
ఉమ్
శాంతి అంతతో పాటే పార్ట్నర్షిప్ బాగా వచ్చింది బ్రో
అవునవును బ్రో ఇంకా మీరు చిన్నప్పుడు ఇట్లా గేమ్స్ లో దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మీకేమన్నా ప్రైజ్లు అలాంటివి ఏమన్న వచ్చాయ బ్రో స్కూల్ లో
అలా ఏంలేవు బ్రో జస్ట్ మనం పార్టిసిపేట్ చేస్థం అంతే అంత లేదు ఇది మీడియంగా
అంటే ఇట్లా ఆగస్ట్ ఫిఫ్టీన్ కి అలా జరుపుతుంటారు కదా పోటీలు
ఆ జరుగుతుంటరు బ్రో మా ఫ్రెండ్సు మా ఫ్రెండ్స్ బాగా పార్టీ బ్రో చేయలేదు
అంటే మీరు రన్నింగ్ అన్నారు కదా ఆ రన్నింగ్ లో ఏమన్నా ఎప్ డన్న ఏమన్న వచ్చాయ అని
ఎప్పుడు స్కూల్ల్లో చిన్న పిల్లోడు అయితే వచ్చే వచ్చింది బ్రో చిన్న పిల్లోడు
ఆ అవునవును బ్రో
తర్వాత మనకు వెల్తూ ప్రాక్టీసయితే చేస్థాము
బ్రో
ఫోర్ హండ్రెడు టూ హండ్రెడు హే హండ్రెడు
ఉమ్
థౌజండ్ టూకే ఏమ్
ఓకే ఓకే బ్రో ఇప్పుడె మీ చేస్తుంటారండి అప్పుడప్పుడు అంటే అంటే రన్నింగ్ కోసం కాకపోయినా హెల్త్ ఫిట్నెస్ కోసం అలా
ఇప్పుడు చేయలేట్లే బ్రో ఎల్ ఎల్తాను ఎప్పుడన్న ఇప్పుడైనా మనిషికి మనసు శాంతి మనసుకి హ్యాపీ కావాలంటె
ఉమ్ అవును
మీరు బ్రో
కానీ నేను అంటే ను రన్నింగ్ బ్రో వెళ్తుంట బ్రో అప్పుడు కొన్ని రోజులు మార్నింగ్ లేసి కొంచెం బాడీలో ఫ్యాట్ ఎక్కడ ఎక్కువ అవడం వల్ల మార్నింగ్ లేచి రన్నింగ్ వెళ్తుంట బ్రో అలాగే ఫ్రెండ్స్ తో కలిసి ఇంక మార్నింగ్ లేచి కొంచెం శెటిలాడే వాడిని బ్రో
ఆహా
కొంచెం అట్లా కార్డియో చేసినట్టు ఉంటది అట్లా బాడీ మూమెంట్ బాగుంటది కదా
శెట్టిల్ అడుతా అప్డపు
అమ్ అవునుకో శటిలో కావాలి మంత్ అలా డైలీ ఆడాలి ఇక్కడ
ఉ
ఇప్పుడు కొంచం ఆమ్ క్లియరని కాదు బ్రో నేను మెయిన్గా అంటే కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అని ఆడేవాన్ని బ్రో వేరైతే ఏం కాదు ఎక్సర్సైజ్ కోసమని ఆడుతూ ఉంటన
అది బెటర్లే బ్రో ఆడితే మొత్తం బాడీ హీట్ అవ్వు
ఊరికే ఇంట్లో ఉండడం వల్ల ఓ వారిని చూస్తూ ఉంటాము.
ఆఫ్
బదులు అలా బయటకి వెళ్ళి అలా కాన్సేపు ఫ్రెండ్స్ తో గడిపినట్టు ఉంటాది. మనకు బాడీకి ఎక్సర్సైజలా ఉంటది కదా అవును బ్రో అవును అంతే బ్రో వాలీబాల్ ఆడుతాన్నారు కదా ఎంత మంది ప్లేయర్స్ ఉంటారు. అట్లా ఏమన్నా ఐడి ఎంత లోన్స్ గురించి అలా
ఆరోజు బామ్ సిక్స్ మెంబెర్స్ బ్రో సిక్సిక్స్
ఇలా ఎన్ని పాయింట్సుకి ఆడుతారు బ్రో.
ట్వంటీ ఫైవ్ బ్రో ఆడేది. ఆ మామూలుగా మామూలుగా ట్వంటీ ఫైవ్ కి మామూలు లీగల్లో ఆడతారు.
అవున్ బ్రో
ఎ టైల్ ఫిఫ్టీన్ బ్రో ట్వంటీ ఫైవ్ కి మాముూలు మెయిన్ లీగలు ఆడతారు. ఫిఫ్టీన్ మాముూలు మన నార్మల్ మ్యాచ్లాడుతాం.
హా అవును బ్రో ఉమ్ అంటే ఇట్లా అంటే స్కూల్లో ఒకటేనా కాలేజీలో అలా ఎమ్ లేదా మేరి గేమ్సు
కాలేజీలో ఏం తక్కువ బ్రో ఆడుతాను బ్రో క్రికెట్ ఆడుతాను. క్రికెట్, వాలీబల్
అవును బ్రో మీకూ క్రికెట్ లో బ్యాటింగ్ అంటే ఇష్టమా, లేదా బౌలింగ్ అంటే ఇష్టమా బ్రో?
బౌలింగే ఇష్టం బ్రో
అవునా బాగ్ ఏస్తారా మీరు బౌలింగు?
అంత లేదు మీడియం.
ఉమ్ స్పిన్నరా, ఫాస్ట్ బౌలరా బ్రో మీరు?
స్పిన్నరు బ్రో
ఓకే ఓకే బ్రో నాకూడా అంతే బ్రో క్రికెట్లో నాకు బౌలింగ్ అంటేనే ఇష్టం. నేనూ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటా బ్రో హా అవును బ్రో
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏమైనానిపించింద బ్రో అంటే ఎక్కువ వికెట్స్ ఎప్పుడైనా మీ
అట్లా అంటే అంటే టోర్నమెంట్స్వి ఎక్కువ వెళ్ళలేదు. అంటే ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఆడుతుంటాము.
ఫ్రెండ్స్ తో ఆడినప్పుడు ఎక్కడయినా ఎక్కువ వికెట్స్ అలా
వస్తుంటాయి బ్రో ఫ్రెండ్స్ తో ఆడినం. ఇప్పుడు నాకెందుకో తెలీదు గానీ నాకు నాక్ బౌలింగ్ అంటే ఇష్టం కానీ బ్యాటింగ్ వల్ల కొన్నిసార్లు గెలిపిచాను బ్యాటింగ్ ఆడి అంటే ఇలా టెన్త్ క్లాస్లో ఇలా జరిగింది బ్రో మార్చ్ లో అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అలా పెడ్తార్ గదా అట్లా జరిగినప్పుడు కూడా నేను బౌలింగ్ బానే ఎసాను కానీ చేసింగ్ అప్పుడు బ్యాటింగ్ లాస్ట్ లో ఒక బాల్కి రెండు రన్లు అలా గోట్టాలంటే
ఆ
అప్పుడు గూడా నేనే స్ట్రైక్ లో ఉండి నేనే కొట్టి గెలిపించాను. అదయితే నాకు ఇప్పటికీ గుర్తుకుంది.
ఆ ఓకే ఓకే
ఇంకంతే బ్రో మామూల్ జరుగుతా ఉంటది ఇంతే బ్రో అంటే ముందంతా ఆడ్డం లేదు షెడ్డిల్ ఆడుతూ ఉంటాం టోర్నమెంట్స్ అలా ఎక్కు ఆడ్డం లేదు. హాయ్
ఎందుకు బ్రో క్రికెట్ అంటే ఎక్కువ వికెట్ తీసి
హా ఎక్కు వికెట్ ఇట్లంటే వచ్చిందా బ్రో అప్పుడప్పుడు ఒక మ్యాచ్లో అంటే మనం అంటే టే ట్వంటీ అవర్స్ అలా ఆడం గదా టెన్ అవర్స్, ట్వల్ అవర్స్ అలా ఆడతాం బ్రో. హా ఒక్సార్ ఏసా బ్రో త్రీ ఓవర్స్ వేసింటే ఒక ఫోర్ వికెట్స్ అలా
ఓకే ఓకే.
మ్మ్ అంతే ఓకే బ్రో థ్యాంక్యూ బ్రో ఏది బ్రో చెప్పండి బ్రో ఏదో అడగ
ఏంలే బ్రో ఏం లేదు.
సరే ఓకే థ్యాంక్యూ.
అక్టో